హలో ఏం చేస్తున్నావ్
ఏం లేదు స్టోర్ లో కుసున్నా నువ్వు
ఏం లేదు కాలి ఏ బయటకి ఆ నేను కాలేజ్ కి వచ్చిన
తిన్నారా మరి
ఆ తినే వచ్చిన
హ్మ్
ఏంటి
ఏం తిన్నావు అంటున్నా
ఒక్క నిమిషం ఆ టొమాటో ఎగ్
టమాటా ఎగ్ ఆ ఏం చేస్తున్నావ్ మరి
ఏం లేదు టైం పాస్
హ్మ్
సార్ రాలేదు సో హ్మ్ కాల్స్ చేద్దామని మాట్లాడుతున్న
అవునా
ఆ
సార్ రాలేదా
లేదు
ఎందుకు మరి ఇంత లేట్ మీ సార్ టైమింగ్స్ ఉండవ మీసార్కి
అది లీవ్ లో ఉన్నాడు ఇప్పుడు
అవున
హ్మ్
మీ సార్ కి లీవ్ కూడా దొరుకుతుందా స ఇంకా
అది
ఏం చేస్తురు మరి మీ ఫ్రెండ్స్ హలో
ఇక్కలేరు మన బస్ ఎక్కోచిన బస్ ఎక్కి వచ్చే లోపు
హలో హలో
హ
ఏం చేస్తులు మీర్ కొంచం
ఏం లేదు కాలి ఏ
జోకులు చేసుకుంటునారు అంటున్నరు
మా ఫ్రెండ్ మా ఫ్రెడ చి మా ఫ్రెండ్ మేడం అయిపోయింది మేడం అయిపోయింది మా ఫ్రెండ్
ఏం దెన్కి ఏ సబ్
అటెనెన్స్ కి హా
వేసుందా మరి అటెండెన్స్
వేస్తుంది
మీక్ ఆబ్సెంట్ ఐతే జూస్కో మరి
ఏంటి
నీకు అబ్సెంట్ వేయించుకో అంటున్నా
నేను కాలేజ్ కి ఇంత కష్టపడి వచ్చి అబ్సెంట్ ఏపీచుకోన అవును నా నాది రికార్డ్ ఎంత అయింది
నే రికార్డు అయింది ఇగ రాస్తున్నా
నీ ఫ్రెండ్ రాసెది ఎంత ఐంది
మా ఫ్రెండ్ రాసి అంటే నిన్ననే కదా నైట్ అయి చాలు చెప్పింది మనం మేము నిన్న నైటు బుక్ అంతా చదువుకున్నాక స్టార్ట్ చేసిండు అయినా ఊ బాబు
ఆహా స్టార్ట్ చేయలేదా ఇంకా
చి నిననే నైట్ లెవెన్ కి
ఓ సో స్వీట్
అబ్బ చా చా
ఆహా
ఆయ్ ఆ ఓకే ఓకే ఇంకా
ఇంకా చెప్పు నువ్వే ఇదే ఎన్ని మినట్స్ ఐంది
త్రీ మినట్స్
అంతేనా
ఊ
ఇంకా త్రీ మినిట్స్ ఉందా త్రీ మినిట్స్ మాత్రమే అయిందా
త్రీ మినిట్స్ అయింది
ఏయ్
నా త్రీ మినిట్స్ ట్వంట త్రీ ట్వ ఫోర్ ట్వ ఫైవ్ ట్వ సిక్స్
ఆహా కొత్త ఈ సారి
ఇంకా మమ్మీ ఏం చేస్తుంది మరి మమ్మీ ఇంటికాడ ఏం చేసింది వంట
మార్తో ఎగ్
ఇవాళ మా ఇంట్లో కూడా టమాటో ఎగ్గు
ఇప్పుడు నువ్వు ఎక్కడన్నావు ఇంట్లో ఉన్నావ షాప్ లో ఉన్నావు
షాప్లో ఉన్నా వచ్చిన షాప్కి
మీ ఫ్రెండ్
షాప్ లో ఉన్నట్టు ఉన్నాడు కాల్ జేయాలే నేను ఇంకా
ఆహా
మ్
ఏ ఇద్దరు షాప్ లోనే ఉన్నారు షాప్ లో ఉన్నట్టు తెలిద
అంటే నా షాప్ లో కాదు కదా అతను
వేరే షాపా
పక్క షాప్
మరి నేనేట్ల తెలుసు అతనికి
ఆ వీడియో కాల్ జేయలేద నీవు ఆ రోజు
అయితే నువ్వు వేరే షాప్ లో అతను వేరే షాప్లో ఉంటారు కదా నేను ఎట్లా తెలు
వచ్చిండు కదా ఆ రోజు వచ్చినంకనే మనం వీడియో కాల్ మాట్లాడుకుంటాన్నాం కదా
అబ్బో
ఆ రోజు మనం నైట్ మన కజిన్స్ తోటి అందరం వీడియో కాల్ మాట్లాడతలేమ
హా
నా వెనక ఒక అతను నిల్చున్నా గుర్తుందా అతనే ఇతను ఇతనే అతను నేను స్నాప్ పెడదమంటే పెట్టనిత్తలేడు వేస్ట్ ఫెల్లో
పోనీ రైట్సో చేసినా కదా
హ్మ్
నేను నెక్స్ట్ వీక్ మండే తర్వాత ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడని నాకు ఎగ్జాక్ట్ గా తెలిదు హా ఆ లోపు వచ్చేలా అంటే అయిపోయేలా
ఓకే మునవర్ని కూడా తీసుకొనిరా
అట్లా పేరు తీయకూడదండి
తనని కూడా తీసుకుని రండి అండి అంటున్నాం కదా ఎందుకండి
తనకి చాలా సిగ్గేస్తదండి
అవునా అండి మీరు ఉంటారు కదాండి పక్కనే
నేనున్నా కూడా తనకి చాలా సిగ్గేస్తది
గోదార్కాన్ని మొత్తం చూపిస్తా మీ ఇద్దరికి అని
ఆ ఒ నువ్వు బోలేద ఊరికి వస్తే నీకు వాళ్ళు ఎవరో చూపిస్తాదంట ఛట్ట్ అంట తర్వాత ఎప్పుడైనా వస్తద అంట
తర్వాత ఎప్పుడైనా అంటే నువ్వు రావు కదా అప్పుడు తర్వాత
ఆ తను వచ్చినప్పుడు చూద్దాం లే
ఉమ్
మ్ హు
ఇంకా ఏం చేస్తున్నారు మరి మీ ఫ్రెండ్స్ అంతా
మా ఫ్రెండ్ అటెండెన్స్ తీసుకుంటుంది
ఇంకా అయిపోలేదా ఎంతసేపు తీసుకుంటారండి అటెండెన్స్
కొంచెం జోక్స్ చేస్తుంది
జోక్ చేస్తుందా
ఏంటి
ఆహ ఏంటి
చెప్పాలండి
మీరు నెక్స్ట్ వీక్ పక్కా వస్తారు కదా గోదావరిఖని
కా నమ్మకం తక్కువే
రండి రండి వెయిటింగ్ ఫర్ యూ అండి
ఏంటి సో స్వీట్ తండి
వద్దండి
నేను వస్తే ఏం చేస్తారాండి
నేను వెయిటింగ్ చేసేది మీకోసం కాదండి మీరు కొనిచ్చే చాక్లెట్ కోసం
నేను మీకెందుకు కొనిస్తానండి
ఎందుకు కొనివ్వరండి మీ రికార్డు నేను కూడా రాస్తున్నాను కదాండి ఒక అతనికే కోనీస్తారా ఆ
నీకు నీకు ఎందుకు కొనిస్తాను అతన అంటే నాకు అతను మొక్కు ముఖం తెలియదు పాపం నా కోసం రాసేస్తున్నాడుని ఏదో చిన్నది కొనిస్తా పది రూపాయలు చాక్లెట్ నీకెందుకు అంత అతను అంటే నాకు అతను ముక్కు ముఖం తెలియదు అయినా రాసిస్తున్నాడు నాకోసం అని ఏదో పది రూపాయలు చా చాక్లెట్ కొనిస్తా అన్న
అంటే నేను మీకు తెలిసి కూడా మాకు కొనియా అంటున్నారు అంత ఫేస్ టు ఫేస్ చెప్తున్నారు నేను కొనియా అంటే మీ రికార్డ్ నేను రాస్తాలేనా మరి
అంటే తెలిసినోళ్ళకి ఎందుకు కొనిస్తారండి నవ్వు గనుక ప
ఓకేనా అండి
ఓకే అండి
మీరు కొనిచ్చేదాకా నేను రికార్డ్ ముట్టనండి
నాటకాలు చేయకండి తొందర రాయండి
నాటకాలు ఇట్లనే ఉంటాయండి మరి నాకెందుకు కొనియరండి మీరు చాకీ లేటు
కానీ ఒక ఆటన చాక్లెట్ కొనిస్తా
ఆ ఆటన చాక్లెట్ మీరే తినండి నాక ఏం అవసరం లేదు నాకు ఒక వన్ ఫిఫ్టీ ఫిఫటీ రూపీస్ చాక్లెట్ కొనిస్తా అంటేనే నేను రాస్తా ఇప్పుడు కనీసం సిస్టర్ కోసం ఆ మాత్రం చేయలేవా ఆ మాత్రం చెయలేవా
చెయ్యలేను అండి
ఎందుకండి గంత ఘోరంగా చేస్తున్నారు మీరు వేరే వాళ్ళ కంటే కొనిస్తున్నారు కానీ సొంత సిస్టర్ కి కొనియా అంటున్నారు
అవి రెండు ఒక్కసారి తీసుకోరు ఫస్ట్ ఇది ఇచ్చేసి రా పో
సంత సిస్టర్ కొనిస్తలేరు ఎవరికో కొనిస్తుండు గాని
సరే
ఎవరు ఆమె
మా తెలుగు మేడం
కాల్ చేసా కాల్ చేసిన మీరు అసలు కాలేజ్ లో ఏం చేస్త స్తున్నారో ఏమో నాకు డౌటే కొడుతుంది బాయ్స్ ఉన్నారా మీ దాంట్లో బాయ్స్ ఉంటారా మీ దాంట్లో
లేరండి అందుకే ఎంత చిలుగా ఉంటాం
అంత చిల్గా ఉంటారా మీరు
ష మిశ్రా
పిచ్చిడాాని వా మీ మీ ఫ్రెండ్ బర్తుడుతుంది పిచ్చిదానువా
ఏంటండి
మీ ఫ్రెండ్ బల్లేె తిడుతుంది పిచ్చిదాని వా
అక్కడ పిచ్చిదాని వాని అనలేదండి వేర ఏదో వచ్చంది
ఏంటండి
చెప్పండి తిన్నారా మీరు తిన్నారా మీరు
తిన్నామండి మీరు తిన్నారా
ఏంటి
మీరు విన్నారా చెవులు పోయినాయా అండి
అవునండి
మరి ఇక చెవుల అది కూడా నా అండి
ఆ అ
కాదండి నాకు ఒక అర్ధం కాదు మీరు అసలు
ఏంటి
ఏం లేదు
చచ్చిపోండి మీరు
నీకోసం ఆ మాత్రం చేయలేమా ఇంకా
ఎంతో చచ్చిపోండి ఎల్లుండి వచ్చి మాట్ం వినేేస్తాం చచ్చి పండ్ అయితే ఎల్చ్చి మటన్ తెని
వచ్చి మటన్ తినేస్తా అంటున్నారు కాగాని మరి నా కోసం ఎందుకు చ పోతారా అని క్వశ్చన్ చేస్తున్నారా అంటే నేను చనిపోవాలనే ఉందండి మీకు ఓకే అండి బాయ్ అండి టెన్ అవ టెన్ మినిట్స్ అవుతుంది
ప్రయ పడి సర బా